హలో, హా
హలో.
హలో, హాయ్ అక్క!
ఆ, హాయ్ తమ్ముడు! బావున్నావా?
ఆ, బాగున్నాను అక్క. మీరు ఎలా ఉన్న
బాగున్నానన్న. ఏం చేస్తున్నావు? ఏంటి? సర్బార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు?
ఇంకా ఆ ఇంకా అమ్మమ్మ వాళ్ల ఇంటికి కేళ్లాలే, అక్క అమ్మమ్మ వాళ్లింటి కేళ్లాలి.
ఓకే ఓకే. మ్మ్, ఏంటి? ఈరోజు మార్కెట్కి వెళ్లారా?
ఇంకా మార్కెట్ ఫ్రైడే, సాటర్‌డే ఉంటదక్క.
ఆహా, ఓకే. మేము వెళ్ళాం చిన్న. మ్మ్. ఆ, మేము వెళ్ళాము. కాస్ట్ బాగుంది? ఆ, టమాటా వచ్చేసి. ఆ, టమాటా వచ్చేసి మా దగ్గర యాభై రూపాయలు కేజీ. అక్కడ ఎంత ఉంది?
ఇక్కడ మన సిటీలో వచ్చేసి, ట్వంటీ రూపీస్ ఏమో ఉందక్క.
ఆహా, పర్వాలేదే తగ్గింది. మా దగ్గర ఎక్కువ ఉంది ఇక్కడ.
అంటే కిలో ట్వంటీ. టూ కిలోస్ తీసుకుంటే, ఫార్టీ రూపీస్ ఉంది.
ఓకే ఓకే. ఆహా!
ఇక్కడ, టమాటా రేట్ తక్కువ ఉంది.
ఆ ఇవి మిగతాయన్ని రేట్ ఎక్కువ మా దగ్గర. బెండకాయ వచ్చేసి, కేజీ వచ్చేసి నలభై రూపాయలు ఉంది.
ఇక్కడ అయితే, ఇంకా సిక్స్టీ ఉన్నదక్క.
అమ్మో, ఈ టమాటా తగ్గింది గానీ, బెండకాయ వే రిగింది అయిన, సాంబార్ కదా. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా రావట్లేదు.
అవును, అవునక్క.
ఆ, ఎండ ఇలా ఉందక్క. అక్కడ వెదర్ ఎలా ఉంది? వర్షాలు ఏమైనా పడుతున్నాయా ఆ అవునా ఇ మా దగ్గర అయితే వర్షం పడుతుంది. మొన్న నిన్న మొత్తం వర్షం పడ్డది.
అవునవును అక్క ఇక్కడ క్లైమేట్ చేంజ్ అయింది.
ఓకే ఆ
మార్నింగ్ ట్వీల్వ్ ఓ క్లాక్కి ఫుల్ ఎండ కొ వత్తది
ఆ
ఈ అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ ఫో కాట్లేమో స్నో పడతది.
ఆ
మళ్ళా ట్వల్వ్ ఓ క్లాక్కిి ఫుల్ ఎండ ఉంటది.
ఆహ ఆహ వెదర్ చేంజ్ అవుతుంది.
చేంజ్ అవుతుంది.
హ్మ్మ్ హు అసలు సమ్మరా వింటరా అన్నట్టుంది. రెని సీజన్ అన్న మట్టిగా ఉంది ఇదే ఏదో అదే అనే ఆ ఇంటికే ఉన్నామని కాల్ చేసాను. మార్కెట్ కెళ్తారు కదా మీరు ఇలా ఉన్న రేట్ లోని చేసా ఆనియన్స్ ఎలా ఉంది మా దగ్గరైతే హ్మ్
ఇది ఇక్కడ ఆనియన్ రేట్ వచ్చేసి హండ్రెడ్ కి టూ కిలోస్ ఉన్నది.
ఓకే ఓకే ఇక్కడ కూడా అంతే ఉంది రా మాక్సిమం ఆనియన్స్ ఇడ వన్ కేజీ వచ్చి ఫిఫ్టీ టూ కేజీస్ వచ్చి హ నేడు ఆ ఆహా ఆ ఏం కాదే ఇంగా తెచ్చి బ్యా బీన్ బిన్స్, క్యాబేజీ ఇలాంటివి ఎలా ఉన్నాయి కేజీ వచ్చేసి యాభై మాదగ్గరైతే యాభై, అరవై, డెబ్బై అట్లు ఉన్నాయి. కొద్ది ఫ్రెష్గాంటే ఎక్కువ కావా నేన్ కొంచెం వడబడినట్టు కొంచం టూ డేస్ అయితే ఓ పది రూపాయలు తగ్గింది
ఆ అవును అట్లనే ఉన్నాయి అక్క ఇడ కూడా సేమ్ ప్రైజ్ కి
మ్మ్ హుమ్మ్
కాకపోతే లేసి వెజిటేబుల్స్ రేట్ ఎక్కువ ఉన్నది. ఇంకా లెమన్ రేటు కూడా చాలా పెరిగి
అబ్బా అసల్ లేమన్ రేట్ అయితే కొనలేం చిన్న అసలు నిను మొన్న తెచ్చాను మార్కెట్ నుంచి చిన్న చిన్నగా కొన్నాయి ఫోర్ లెమన్స్ ట్వంటీ రుపీస్ ఇచ్చింది తనైతే వామ్మో
ఇది సిటీలా చాలా రేట్ ఉన్నది
ఆ దాంట్లో ఇప్పుడు రంజాన్ నెల అంటా కదా చిన్న వీళ్ళ ముస్లిమ్స్ కి ఇంగ బాగా ఆ ఇక బాగా కాస్ట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు ఉపాసాలు ఉంటారు కదా ఇంగ లెమన్ జ్యూసెస్ లెమన్స్ చికెన్స్ ఆ బాగా కాస్ట్ ఉన్నాయి ఇప్పుడు లెమన్స్ అసలు తీసుకోలేకపోతున్నాం మేము కూడా దాంట్లో సమ్మర్ కూడా వచ్చేసింది కదా ఇంగా బాగా ఉంది మీరు తెస్తున్నారా లెమన్స్ అక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతున్నాయి
లెమన్స్ ఏమి తీసుకుంటేలేక్క డైరెక్ట్ ఇంట్లోనే చెట్టు పెట్టినుండే
ఆహా ఓకే ఓకే
దానికి కూడా ఒక్క టూ త్రీ ఏమో వస్తున్నాయ్ అంతే దానికి కూడా ఎక్కువ ఏమి వస్తలేవు
అంతేనా
ఆ అంతే
ఎందుకో కొంచెం దానికి సాల్ట్ అవి పోయాలంట ఆ వెదర్ ప్లస్ దాని ఇది ఎక్కువ ఉప్పు వేయాలంట చిన్న ఉప్పెసాం అను కోవి ఎక్కువ మంచిగా వస్తాయంట కాయలు
అదే అక్క ట్రై చేస్త ఒక్కసారి
హ్మ్ హ్మ్ ట్రై చెయ్ ట్రై చెయండి హ్మ్ ఇంకేంటి ఇంకెలా ఉన్నాయి ఏంటి రేట్లు ఆలుగడ్డ తెచ్చారా ఈ వా మంది ఈ వారం
పొటాటో అంటే స్వీట్ పొటాటో తెచ్చినుండా అ క్క అది కేజీ సిక్స్టీ రూపీస్ ఉన్నది
ఓకే ఓకే మా దగ్గర అయితే ఫార్టీ ఉంది
ఆహా అక్కడ తక్కువ ఉన్నదేమో అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉందక్క అంటే ఒక్కొక్క మార్కెట్ లో ఒక్కొక్క రేట్ పెడుతురు ఫ్రైడే ఫ్రైడే మా ఒక్క రేటు సాటర్డే మార్కెట్ ఒరేట్ పెడుతారు
ఆహా ఇగ ఫ్రెష్గున్నాయితే ఇంకా రేట్ చిన్న
అవును రేటు సమ్మర్ ఎందుకట్లే అనో కనీ ఫుల్ రేట్ పెంచేసిరక అంత
ఆ అవును అదే
తగ్గుతే ఒకటిసారి రేట్ తగ్గుతుంది పెరుగుతే ఒకటిసారి పెరుగుతుంది రేటు
అవును అదే చాలా రేట్ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంగ సమ్మర్ ఇంగ స్టార్ట్ అవలే ఇగ మార్చి నెల ఇది ఇంగా ఏప్రిల్ మే అయితే ఇంగ ఫుల్లుగుంటది
లెమన్ దొరుకుతదో దొరకదో కూడా తెల్వదు
అవును అవును అసే మామూలు రేని సి ఆ రెైనీ సీజన్ లో అయితే లెమన్స్ అసలు వాల్యూ ఏ ఉండదు వింటర్ సీసన్ లలో ఆ రెైనీ సీజన్ లో అయితే అసలు వాటికి పా అసలు పదికి పది ఇస్తామంటరు
హ అప్పుడేం చె
పది రూ
ఫెస్టివల్స్ పొట్లాని
ఆ అవునవును ఎలా చేస్కూ్నారేంటి ఉగాది మంచిగ చేస్కుండ్రా ఉ ఆ ఉగాది పచ్చడి చేసుకున్నరా
ఆ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసిండక్క ఇంట్లకు
అ ఓకే ఓకే ఊ ఇంకేంటి స్పెషలు
కెంలేదక్కా మన వెజిటేబుల్స్ రేట్ ఎక్కువ ఉన్నది
ఆ అవును నేనదే
ఇప్పుడే ఇట్లుంటే మళ్ళ ఫ్యూచర్ లో ఇంకెట్లుంటదక్క
ఇంకెట్లుంటది పుల్లుగా ఉంటది దాంట్లో అక్కడెక్కడో ఇద్దలైతనయంటవి ఆ పెంచుతారు అక్కడెక్కడో యుద్ధాలు అయితన్నాయంట గ్యాస్ కూడా దొరకట్ లేదు ఈ వెజిటేబుల్స్ ఏమో మండిపో తునయ్ అసలు ఏం దొరకట్లేదు మస్తు టైట్ అవుతుంది గ్యాస్ కూడా దొరకట్లే ఆ పెట్రోల్ కూడా కాస్ట్ కొద్దిగా ఆయిల్ కాష్
అవును పెరుగుతాయి పెరుగుతాయక్క పెట్రోల్ పెరుగు తది
ఆ చాలా మంది స్టాక్ బెట్టుకుంటున్నారు ఇంట్లో పెట్రోలు
అవునవును క ఇట్లనే ప్రిపేర్ చేసుకుంటారు ఇగ
అహా అవును అవును అహా మీ దగ్గర ఎలా ఉంది కాస్ట్ గ్యాస్ది గ్యాస్ది కానీ పెట్రోల్ దొరుకుతుందా గ్యాస్ బ దొరుకు
అసలు గ్యాస్ ఉ బుక్ చేసి వన్ మంత్ అయితుందిక అసలు రాలే కూడా రాలే ఇంకా ఇప్పటి దాకా
అవునా
చాలా మంది అది ఎలక్ట్రిక్ దీ స్టవ్ వాడతారు రైస్ కుక్కర్స్ లని అన్ని ప్రిపేర్ చేసుకుంటరు ఆ ఇంకా అలని ప్రిపేర్ చేసుకుంటారు
వాటికి కాస్ట్ పెరిగిపోతుంది ఇట్లా ఉందనేసి వాళ్ళు కూడా బాగా పెంచేస్తున్నారు రేట్లు ఎలక్ట్ర్రిషిన్
ఆ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనం వాడతాం కాబట్టి బిల్ ఎక్కువ వచ్చస్తుంది మనము ఇక్కడ తక్కువ చేసుకోవడానికి చూసుకుంటాం కాని ఇక్కడ కరెంట్ ఎక్కువ బిల్ అ వచ్చేస్తుంది మనకి
అవును అవును అవును అదే గ్యాస్ అ కూడా దొరకట్లేదు డబ్బులు పెట్టినా కూడా లేదమ్మా బుక్ చేసిన బుకింగ్ అ ఇప్పుడు బుకింగ్స్ కూడా ఆగిపోయినాయి గ్యాస్
అవును అవునక్క ఇక్కడమో వెజిటేబుల్స్ ప్రైజ్ ఒకటి
ఆ వెజిటేబుల్స్ అవి కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్కు జరగట్లేదంట చిన్న రావట్లేదంట అవి కూడా ఇంకా పెరిగిపోతాయింట రేట్లు
ఓకే
ఉ
ఇంకా ఫ్రూట్స్ కి వస్తే ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఏమి ఎక్కువ దొకుతలే అవేసి ఏం ఆపిల్ బనానా
ఆ ఆ అదే అదే వాయి ఇది సంబర్ కదా ఇ ఫుల్ రేట్లు ఉంటాయి అవి కూడా దొరకట్లే ప్లస్ రేట్లు ఎక్కువ ఇప్పుడు ఎండాకాలం కదా ఎక్కువ దొరకవు ఎక్కువ
అవునవును వాటర్ మిలన్ అంటే దొరుకుతుంది
ఆ అవును
వాటర్ మిలన్ కూడా అది కూడా మళ్ళా పెరుగుతది రేటు
ఆ పెరుగుతు ఆ సంబర్ లో పెరుగుతదిగా ఇ అవి కొంచెం అవి చల్లదనం కోసం తింటాం కదా బాగా
జ్యూసెస్ గానీ ఐస్ క్రీమ్స్ కాని చేస్తారు
అవును ఉ అక్కడ ఎట్టుంది ఇప్పుడు ప్రజెంట్ పాటమియం కాస్ట్ అక్కడ ఎంత కేజీ వచ్ చేసి
ఇక్కడ చిన్నది ఒక్కటి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంది
అమ్మో ఓకే మ్మ్ ఇక్కడ కూడా
ఆ ఆ ఆ అదే
ఇప్పుడు చాలా పెరిగిపోయినాయక్క రేట్లన్నీ
ఆ ఇక్కడ కూడా అట్లే ఉంది దొరకట్లే ఇక్కడ కూడా చాలా వరకయితే
ఆ అక్క
ఆ ఇక్కడ కూడా చాలా వరకు దొరకట్లే ఇంగా ఎక్కడో దొరికిన చోట కూడా ఇక ఫుల్
ఫుల్ డి అప్పుడాళ్ళు డిమాండ్ ఎక్కువ చేస్తారకిప్ ఇప్పుడు ఏడ లేదు మా దగ్గరనే ఉంది తీసుఆకుంటే తీసుకొండంటే డిమాండ్ చేస్తారు ఆళ్ళు కూడా
అవును ఇంక వెజిటేబుల్ది అసలు కొన్నా భయం ఏత్తంది మిర్చి కూడా బాగా రేట్ ఎక్కిపోయింది మిర్చి ఇంతముందు అర కేజీ వచ్చేసి ము ముప్పై నలభై ఉండే ఇప్పుడది యాభై రూపాయలుంటా కేజీ అర్ కే జీ అది కూడా తీసుకుంటె తీస్ కొండమ్మా లేకపోతే వదిలేయండి అ అంటన్నారు వాళ్ళు ఆ ఫ్రెష్ లేదు అది పడి పడిన ఎండకి ఇది అయిపోయినా అది అమ్ముతున్నారు
అవునవునక్క
ఆ సరేలే మరి అలా అదే మాముూలుగా ఫోన్ చేసా ఎలా ఉంది ఏంటి అక్కడ కాస్ట్ వెజిటేబుల్ అని కాల్ చేసా సరేలే మరి నాన్న ఉంటా మరి బాయ్ అ బా అ బా